హలో
ఆ ఏం చేస్తున్నావ్
ఏం చెయలేదు ఊరికే ఉన్నా ఈ రోజు వాన పడిందా మాకి ఆ ఇంకా తడుచుకుంటూ వచ్చేసిననా నాన్ని పోయినా ఇంకా జుట్టు ఇలా ఆరబెట్టుకుంటా ఉన్న
అవునా కొద్దిసేపు ఆగి రావాల్సింది అక్కడ ఏం లేదు రేపు పెళ్ళి ఉంటే బట్టలు అన్నీ సద్ది పెట్టుకుంట్టున్న,
అవునా
ఆ
బా ఎప్పుడు పెళ్ళి రేపేనా
ఆ రామన్నాడు అట్లా రేపు రి
రేపేనా పెళ్లి
ఆ అంటే రిసెప్షన్
ఓ రేపు రిసెప్షన్ మరోన్నాడు పెళ్లా
ఉ మీరు వస్తారా పెళ్లికి రండి పోదాం,
ఆహ లేదు లేదు మళ్ళీ ఈసారి నీ పెళ్ళికి వస్తా అప్పుడు పిలిచండి ఆ
ఐతే మీ ఇ ట్లో పెళ్లి ఎలా చేస్తారు.
ఇటుసైడ్ అంటే మేము ఆ పెళ్ళి మొదలు పెట్టి నుంచి ఏమో పనులు చేస్తారు కదా ఆవంతా చూడలేదు ఎప్పుడు హలో
హలో వినపడుస్తాందా, ఆ వినపడిస్తానందా
ఆ వినిపిస్తాంది అంటే ఎప్పుడు చూడలేదు నేను అంతగా దగ్గర దగ్గర గా పెళ్ళిళ్ళు
అవునా
ఉ అంటే చిన్నప్పుడు చూసింట కానీ ఆ చానా బాగుంటాయి అసలు అబ్బా
నేను అయితే ఎప్పుడు వెళ్లినా పెళ్లి భోజనాల కోసమె పోతాను పెళ్లి ఆడంతా రిసెప్షన్ ఫొటోస్ అంతా ఇష్టం లేదు తినే ఒకటికి పోయి ఇంకా ఆ పేరెంట్స్ చేపినట్లో పోతారు కదా వాళ్ళు ఫో ఇతకి మీరు వెళ్ళిపోండి నేను ఇడే కూర్చున్నాను మళ్ళీ తినేకి మళ్ళీ మనం అందం పోదంలే అ చెప్తాను
ఆ అవును ఐస్ క్రీమ్లు కూడా పెడతా అండి చిన్నప్పుడు ఎప్పుడు అందరుకి కప్పు ఐస్ క్రీమ్ ఇస్తామనిన్నారు కదా ఎక్కువ అదే
ఉ
చానా బ ఉ చానా అంటే చానా
మీ దాంతో మెహందీ ఫంక్షన్ అన్ని చేస్తారా
అంటే బాగా ఎక్కువ డబ్బులు ఉంటే చేసుకుంటారు లేకపోతే మామూలుగా చేసుకుంటారు కొంచెం.
అవునా ఉ స్నాక్స్ కప్ పానీ పూరి అన్ని పెడతారా
అమ్మో అవంటే ఏముండదు మీరు అట్లా పె తరా
అంటే కొంతమంది పెడతారు అంటే కొంతమంది మామూలు పప్పన్నం అవే బాగుంటాయ్ మా మామూలుగా అయితే
అవునవును మా సైడ్ ఎట్లా అంటే ఫస్టు అంటే ఈరోజు రాత్రికి వెళ్తారు కదా అంటే రిసెప్షను రేపు పెళ్ళి ఈ రోజు నైట్ ఊర్లో అందరినీ పిలిచి భోజనాలు పెడతారు
అవునా
ఆ
ఉ
ఇగ మరుసటి రోజు పెళ్లికి వచ్చేస్తారు ఆ
ఇంతలె
ఈ మధ్యన మా అక్క పెళ్ళి జరిగిండేనా అప్పుడు పోయినింటి మాకి ఇంకా ఈ రోజు సాయంత్రమే వెళ్ళి రేపు మళ్ళా మళ్ళీ సాయంత్రానికి వచ్చేసినా నేను.
ఓ అంత బిరిన్నా
ఆ పనుందనేసి ఇంకా వచ్చేసినానా
అవునులే
ఊరికే పోయి కొద్దిసేపే అని అనిపించా నాకైతే
ఎమ్ కాదలే
మీరు అంటే ఫస్ట్ ఏం చేసినారంటే నేను ఇంకా కళ్యాణ మండపానికి పోయిన ఇట్నుంచు ఇటే ఇంకా అప్పటికి ఎవరు రాలేదు ఆ ఎవరు రాలేదు ద నేను పోయి తిన్నా ఆ రోజయితే ఒకటి ఏదో స్వీట్ పెట్టినారు.
ఆ
మళ్ళీ ఆ మిరపకాయ బజ్జీ చపాతి దాంట్లోకి పన్నీరు కాజు కర్రీ ఏదో ఒకటి గోబీ రైస్ ఇంకోటి ఏదో రైస్ పెట్టినారు పెరుగు చెట్నీ ఆ పెరుగు చెట్నీ ఇంకా నార్మల్ మామూలుగా ఇవి క్యారెట్ అవంతా కట్ చేసి ఆడ పెట్టినిన్నారు. వడియాలు ఉ తెల్లన్నము పప్పు సాంబారు ఏందో ఇన్ అవి న్నాయో చూడలేదు నేను అసలు
అయితే రకరకాలుగా పెట్టినారేమో కదా
ఆ పెట్టినారు ఇంకా ఐస్ క్రీమ్ ఉనింది ఇంక నేనయితే బరు బరుగా తినేసిన అవి తినేసరికి నాకు ఎక్కువ అయిపోయిండ
ఓ నేనైతే గిన ఒకవేళ ఎక్కువ ఐటమ్స్ పెడితే అన్ని టేస్ట్ చేస్తాను ఊరికే అన్ని ఎక్కు వ తినుకోకుండా కొద్ది కొద్దిగా టేస్ట్ చేసి అన్ని టేస్ట్ చేస్తారు అనమాట
ఆ అవునులే ఇంకా అట్లే తిన్నల
ఆ ఇంకేదన్నా ఎక్కువ నచ్చితే అదొక్కటి ఎక్కువ
ఆ పెళ్ళిళ్ళకి పోడం అండి నాకి ఊ తినే దానికి పోవడం ఇష్టం నాకైతే
ఆ అంతే చాల బాగుంటది కదా
ఉ అవును ఇంకే ఇప్పుడు ఎవరు ఉన్నాయి పెళ్ళిళ్ళు అంటే మా చుట్టాలో అయితే ఉన్నా ఉంటాయి కానీ నాకు అంతగా పోబుద్ధి కాదు
ఉ అంటే దూర బంధువులు ఉంటారు కదా మన మామోళ్ళ సైడు
ఆ మన అమ్మమ్మ వళ్ల్ సైడ్ అట్లయితే
ఉ
పోవచ్చు
ఉ నానున్న సైడ్ కూడ నాకే అంత ఇష్టం ఉండదు
ఆ అవును
అండి కొంతమంది మంచోల్లే కాకపోతే వాళ్ళు వాళ్ళే అంటే కొద్దిగా రిచ్ గా ఉంటారన్నమాట అమ్మొమ్మొల్ల సైడ్ అలా కాదు అంతా బాగా మనం మనం బాగ ఉన్నట్లుగా అనిపిస్తుంది హా అంటారు కదా మనుషుల్ని బట్టే హు మీ సైడ్ వర్షం ఇంగ అట్లే పడతాంద
మా సైడా మా సైడ్ ఎలా అం రిసెప్షన్ రోజు ఆ బాగ చేస్తారు మామూలుగా రిసెప్షన్ రోజు అందరు గిఫ్ట్లు ఇస్తారు కదా ఆ రోజు ఆ పెల్లి కూతుర్ని చేసి గుళ్ళకన్నీ తిప్పుతారనమాట ఆ అంటే ముందు రోజే రిసెప్షన్ ముందు రోజే గుళ్ళకి అన్ని తిప్పి మళ్ళీ నెక్స్ట్ రోజు అదే రిసెప్షన్ రోజు నాగుల్ దగ్గరికి పూజ చేపిచ్చి మళ్ళీ ఆ తర్వాత ఇంకా రిసెప్షన్ కి రెడీ చేస్తారు ఇంకా ఎంతసేపు నిలుచుకుంటారో పాపము వాళ్ళు గిఫ్ట్లు డబ్బులు అందరు ఇస్తారు కదా తీసుకుంటారు మళ్ళీ ఆ రోజు నైట్ వక్క కార్యక్రమని పడతారు కదా
ఆ అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి తెచ్చిస్తారు కదా
ఆ అది
ఆ
అవి ఇంకా మామూలు అది అంతా అయిపోయి నుంచి వాళ్ళకి ఓపిక ఉంటే ఫోటోలు తీసు కుంటారు లేదంటే అది ఇంకా పెళ్లి కూతురిని పెళ్లి కూతురుని పెళ్ళికోడుకూని రెడీ చేయడానికి పసువు అంతా పుస్తారే
ఆ
అది పూసేసి ఇంకా వాళ్ళు ఏమన్నా కొద్దిసేపు పనుకుంటారో లేదో కూడా తెలిదు
అవును ఆ పెళ్లి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అసలు అబ్బా
కష్టం వాళ్ళయినా కొద్దిగా టైం ఇస్తే ఎందుకం టే మళ్ళీ లైఫ్ లో ఒకసారే కదా మళ్ళీ ఫొటోస్ కూడా నిద్ర కల్ళు ఉండే బాగుండదు
అవును నిజంగా ఇంకా అంతసేపు నవ్వుతా ఉండాలంటే కష్టం కొందరు ఎలా ఉన్నా కూడా బాగా ఓస్తాయి ఫొటోస్
అవును
మనవన్న ఇది ఇంకా నాలాగ నాకు అయితే నవ్వు అస్తు సరిగ్గానే రావు ఫొటోస్ తీసుకుందాం అంటే
లేదు నీకు బాగా వోస్తాయి నీకు తెలీదు అంతే
ఆ అట్లే ఏం ఉండదు ఆసలు మాముూలుగా తీస్తే అవి ఏ ఎక్కువ ఎక్కువ ఫొటోస్ తీస్తే అక్కడ
ఆ
ఒకటి అక్కడ లేకపోతే అది చెండలంగా ఉంటంది నాకది
అట్లెం లేధులే బాగోస్తాయి నీకు కూడా
హ్ మేము ఈ రోజు చెప్పులు పెట్టినామా ఆ
ఆ
చెప్పండి ఎంధో చెప్తా ఆన్నర్ ఈ రోజు చెప్పులు పెట్టినామా మేము అవి ఓచ్చినాయి
ఎన్ని జతలు పెట్టింది.
మా మూడు కలిపి పెట్టినాం మా ఇంకో ఇద్దరు స్నేహితురాళ్ళు కూడా తీసుకుంటార్ వని మూడు జాతలు పెట్టినాము ఆ మామూలుగా రోజూ వేసుకుంటాము కదా అవి
డైలీ వేరా
ఆ
హ్ మీరు అన్నీ భలే బుక్ చేస్తంటారు కదా
లేదు అంటే తక్కువే అంత ఎక్కువ ఏం చెయను మళ్ళీ
అవునా
హ్ ఈ మధ్యన అది కూడా
అవునా
ముందంతా ఏం లేదు ముందు అంగడికి పోయే తీసుకుంటా అం ముందంతా
ముందంత అంగడికి పోయేనా? హ్మ్
ఇంకా ఏమో అట్లా ఫోన్స్ లో పెడితే బాగొస్తాయో రావో అని మళ్ళా బారకపోతే మళ్ళా ఎనికి పెట్టి అంతా మా ఇంట్లో వాళ్ళు ఆ భలే కానీ మనం ఇంటి దగ్గర లేనప్పుడు వస్తే, అదో పెద్ద తలకాయి నొప్పి
తిట్టి తిట్టియేస్తారు ఇంగా హ్
హ్మ్ అవును.
ఆ
సరే మరి అయితే
ఆ సరే బాయ్.
సరి
ఆ